లో
హలో అండి, హలో అండి
ఇప్పుడైతే హలో ఇప్పుడు మీరే టాపిక్ చెప్పాలండి. ఇంతకుముందు నేను చెప్పాను కదా ఇప్పుడు మీరు చెప్పాలండి దేని గురించి చెప్దామ అనుకుంటున్నారు. అంటే మీరు వెళ్ళిన ప్లేస్ గురించా లేకపోతే ఏమైనా వంటల వంట గురించా లేకపోతే పండగల గురించా
పండుగల అయితేనే పండుగల గురించి వంటలంటే మీతొటి కాదు కానీ ఆ
ఆ హలో
మీ క్లాస్
మా క్లాస్
మీ క్లాస్లో నోరు క్లాస్ ఏ సెక్షన్ చే బి సెక్షన్ చేంజ అని కదా దాని ఫీలింగ్స్ ఎట్లా ఉన్నాయి?
కానీ ఫస్ట్ ఫస్ట్ బి సెక్షన్కి వెళ్ళినప్పుడు అంటే కొంచెం నర్వస్ ఉండే, ఎందుకంటే సిలబస్ చేంజ్ అవి ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఏ సెక్షన్కి వెళ్ళిపోతా అని ఏడ్చిన అయితే మళ్ళీ టీచర్స్కి ఆ కంప్లైంట్ ఇస్తే మళ్ళీ టీచర్స్ మళ్ళీ మా దగ్గర నుంచి చెప్పిరు అన్నట్టు. ఏ సెక్షన్ వాళ్ళని సపరేట్గా కూర్చోబెట్టరు బి సెక్షన్ వాళ్ళనేమో అక్కడ బయట కూర్చోబెట్టి వాళ్ళని వేరే చదిపించి మాకు ఆ లెసన్ చె పెరుగు కాబట్టి ప్రాబ్లం ఏమో క్లియర్ అయింది కానీ కెమిస్ట్రీ మాత్రం చాలా ప్రాబ్లం అయితుంది. ఎట్లనంటే వాళ్ళ నోట్స్, మా నోట్స్ వేరే కదా. అయితే వాళ్ళ టాపిక్స్, మా టాపిక్స్ సెమే ఉంటాయి. కానీ సార్ ఏమో వాళ్ళకు వేరే రాపిచ్చరు టీచర్ ఏమో మాకు వేరే రపి పిచ్చింది దానివల్ల కొంచెం ఇబ్బంది అయితుంది కానీ వేరే పక్కన వాళ్ళ బీ సెక్షన వాళ్ళని అడిగి మేము కూడా అట్లనే చదువుకుంటున్నాం ఇంకా.
ఓకే ఇప్పుడు కొంచెం చ్ క్లాస్ రూమ్ చేంజ్ చేయడం వల్లనే కొంచెం పాత తీదు వాళ్ళు కొంచెం వాళ్ళు నేను కొంచెం హరస్మెంట్ చేసిరు. కొంచెం కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ చేసిరు. డామినేషన్ చేసిరు. చ్ ఇవన్నీ ఇప్పుడు దిక్కడ తగ్గిందా.
ఇక్కడైతే తగ్గింది కానీ కొంచెం పార్షియాలిటీ చూపిస్తరు ఇడ
గంభేట చట పోతపోతు
మా క్లాస్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఉ ఇంకా ఏంటిదంటే అప్పుడు ఆ మా ఫ్రెండు అది బుక్ అడగడానికి పోయింది. బుక్ అడగడానికి పోతేనేమి మొ ఒక ఆమె చో ట్లాడిచ్చింది చాక్లెట్ ఇస్తేనేమో ఆమెకు బుక్ కిచ్చింది ఇప్పుడు ఈమెకేమో ఆ నాకు పెండింగ్ ఉందని చెప్పింది, మళ్ళీ ఆమెకి ఇట్లా బుక్ ఇయాలీ అని ఆమె ఏడిచింది పాపం ఇంకా వేరే ఆమెను కూడా అడిగింది, ఆమెను అయితే మార్చాలే కూడా మార్చలె ఆఖరి బోర్డు మీద రాసివు చ్చి అదే బెంచ్ మీద రాసింది ఆ నాకు పెండింగ్ ఉందని రాసింది అది ఇంకోక ఆమెనేమో సార్ కి
ఎమర్స్ సార్ కు చూపించలేకపోయాము ఆ అదే విషయాన్ని సార్ కు చూపియ్యపోయినాం.
సార్ కా వాళ్ వాళ్ళదంతా సార్ తోను ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉంటది అన్నట్టు. అందుకినే మొత్తం ఇట్లా ఏమంటరు పులిహోరలో కర్ కర్రేపాపు ఎట్లా తీస్సురో అట్లా తీసి పడేస్సరు, ఇంకా దాన్ని బదులు ఏ సెక్షణైనా ఏమనిపిస్తుంది నాకైతే దాంట్లో అట్లేం చూడరు.
ఇవన్నీ ఇవన్నీ ఫుల్ స్టాప్ కావాలంటే క్లాస్లో మనం ఒక ర్యాంకు ఒక స్టేటస్ మెయింటైన్ చేయాలి, చేసినానుకో అందరు
వాళ్ళు ర్యాంక్స్ అవన్నీ చూడరు వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్నే వాళ్ళు ఇట్లా కొంచెం అట్లుంటరు వేరే వాళ్ళనేమో అట్లనే చేస్సరు
అదే అందుకనే మనం కూడా కొంచెం స్టడీ పరంగా స్ట్రాంగ్ అయినాం అనుకో ఎవరైనా మనం తీసి పక్క పెట్టాలి అది,
ఉమ్ అలా అంటారా
హుమ్ అలా చేస్తేనే మనం స్ట్రాంగ్ మనం స్ట్రాంగా కాదు ఫస్టు ఈ రోజు స్కాన్ చేసిర్రూ వేరే వాళ్ళు స్ట్రాంగ్ అయితుండ్రు అంటే మనం వీక్ అయితున్నాం అనుకోకుండా మనం స్ట్రాంగ్ అయినాం అనుకో ఆటోమేటిక్గా వెద్దు వాళ్ళు వీక్ అయిపోతుంటారు వెజు టు వాళ్ళు వీక్ అయినారు వీక్ ఐనా వీక్ కాకున్నా మనం స్ట్రాంగ్ ఉన్నాం అనుకో మన ఎనుక వాళ్లే వస్తారు థస్ దటీస్ రోబోటిక్ మీకు ఎలా అన్పిచ్చింది
ఆ అదంటే నేమో మొత్తం కానీ ఉన్న రోబోట్స్ నాకు దాంట్లో ఒక్కటి నచ్చలేదు ఉన్న రోబోట్సే రిపీట్ అయినాయి అన్నట్టు కొన్ని కొన్ని
అవునవును ఎస్ ఎగ్జాక్ట్లీ ఒక్క ఆ ఒక ఫిమేల్ రోబోట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంది
కాదు అదేం గాదు చాననే రిపీట్ అయినాయి మేము లోపలికి పోయి ఇంకా అటుదిక్కు ఆ ఫౌండేషన్ బ్లాక్లో కూడా ఉన్నాయి ఇంకా అవి కూడా చూసినాము దానికి దీనికి చానా సిమిలర్ సిమిలారిటీస్ ఉన్నాయి అన్నట్టు అందుకే అది ఒక్కటి కొంచెం బాలేదని అన్పిచ్చింది ఒకవేళ తక్కువ రోబోట్లు పెట్టినా పర్వాలేదు కానీ ఇట్లా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఉండి చూడడానికి ఇంట్రెస్టింగ్ ఉంటుంది కానీ ఇంక అక్కడ చాలా ఉబ్బరిచ్చింది ఇన్ కా కానీ ఆ రోబోట్తోనయితే మేం మాట్లాడినాం స్టేజ్ మీద ఉన్న రోబోట్ తోని అది కూడా మంచిగనే మాట్లాడింది ఆ ఆ లంగ ఓణీ డ్రె ఏసుకున్నది అ అది అది మంచిగా మాట్లాడింది ఇంకా మాకు కూడా నచ్చింది హాయ్ హలో అని వెల్కమ్ దాంట్లో నచ్చింది ఐతే నాకు అది
నాకు తెలిసి మొన్న మీకు యాన్యువల్ ప్రోగ్రామ్ ముందే ఈ సిస్టమ్ ఇది రోబోటిక్ పెట్టిరు ఎందుకంటే వచ్చిన కస్టమర్స్కు మేము ఏదో డిఫరెంట్గా పెట్టినాము అని ప్రోగ్రామ్ంలో చెప్పుకోవద్దా
కానీ పోయిన సారి యాన్యువల్ డే లాగా ఏవీ ఏం రిలీజ్ చేయలేదు అప్పుడైతే పోయిన సారి యాన్యువల్ డేకి ఏ వీ కి మా ఫోటోస్ తీసుకుర్రు మేం సదువుతుండే వీడియో తీసుకుర్రు కానీ ఈసారి ఏం ఫోటోస్ ఏం వీడియోస్ ఏం తీసు
తీసుకోలేగా పేరెంట్స్ ఫోటోస్ తీసుకున్నారు
అవును పేరెంట్స్ ఫొటోస్ తీసుకోరు అదేమో ఆ పాటకి అది అది ఏవికి సంబంధం లేదు ఏవి అంటే స్కూల్ గురించి అన్నట్
అవును తెలుసు నాకు గానీ స్కూల్ గురించి గానీ అవి ఇవి జస్ట్ వాళ్ళకు ఆ సాంగ్ సింక్ అయ్యేటట్టు ఆ తీసిల్లు అందుకే వేరే వాళ్ళు మా ఫోటోలు వెట్ అట్లే ఫీల్ అవద్దని అనౌన్స్మెంట్ చేశారు కదా
అవునవును
ఇది సంగతి ఇంకా ఇప్పుడు పెండింగ్ అన్ని కంప్లీట్ అయిపోయినా మీ
ఉ పెండింగ్స్ అంటే ఉ
ఇంక ఎన్ని రోజులు పెండింగ్ ఉంటాయి అట్లా మీకు అలా ఉంటే ప్రీ ఫై ఫైనల్కి దగ్గరకు వస్తున్నారు ప్రీ ఫైనల్కి వస్తున్నారు మీకు తర్వాత ప్రాబ్లం గదా టీచర్స్ ఏమంట లేరంటే యాక్షన్ ఇస్ తీసుకోమంటే తీసుకుంటా
కాదు ఏంటిది అంటే మాకు ఉండేది అంతా మొత్తం వర్క్ బుక్ లోనే జస్ట్ వాళ్ళు దాంట్లో నుంచి కొన్ని పిక్స్ ఇట్లా ఏమంటారు క్వశ్చన్ పిక్ చేసి ఇస్తారు అది రాయాలి అంతే మొత్తం వర్క్ బుక్స్ లనే చదువుకోవాలే అది నోట్ బుక్ అట్లా నామకే వాస్తి గం తే
హ మోర్ దెన్ టూ మినిట్స్
ఇంకా మోర్ దెన్ టూ మినిట్స్ ఉన్నదా ఆ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇంగా త్రీ మినిట్స్ ఉంది ఆ ఇప్పుడు ఎయిట్ మినిట్స్ అయింది గ టూ మినిట్స్ ఇంకా
ఎస్ టెల్ మీ నౌ
ఆ ఇంకా ఇప్పుడు ఈ టూ మినిట్స్ లో అంటే ఏం మాట్లాడుకోవాలే
హాల్ టికెట్ అటు ఎందుకు ఇయ్యలేదు ఎగ్జామ్ త్రీ డేస్ బిఫోర్
హాల్ టిక్ కెట్ ఏం ఏమో హాల్ టికెట్ వాళ్లు ఇయ్యలేదు ఇంకా మాకైతే పర్మిషన్ స్లిప్ ఇత్తరు దాన్ని హాల్ టికెట్ అంటరు మమ్మల్ని ఎడ్డోళ్లను చేత్తరు వాళ్లు
పర్మిషన్ స్లిప్ ఎందుకు ఇస్తారు హాల్ టికెట్ కొట్ట ఇయ్యరా స్కూల్లో
అదేమో థర్డ్ ఫోర్త్ క్లాస్ లకి అప్పుడప్పుడు చేసేది గానీ ఇప్పుడు అయితే ఏం చెత్తలే పర్మిషన్ స్లిప్ అని పేరు రా పేరు క్లాస్ అవన్ని రాసిచ్చి సైన్ పెట్టేసి ఇస్తారు ఎంతే ఎందుకో మల్ల వాళ్ళు ఇంకా ఆ వేరే వేరే టీచర్స్ అయితే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇత్తురు అవన్నీ క్వశ్చన్స్ ఇత్తురు అదైతే గా నాకు దాంట్లో నచ్చింది అయితే అదే
ఓకే
అయినా కానీ మా ఫ్రెండ్స్ అందరూ డిసప్పాయింట్ ఏరు ఆ క్వశ్చన్ పేపర్లు య ఏమంటారు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చినా గానీ డిసప్పాయింట్ ఏరు ఇంకా వాళ్ళని ఏమనాలో నాకు అర్థం గాలేదు అసలు ఇంకో కొన్ని సెకండ్సే ఉంది మాట్లాడడానికి
ఇంకా ఏం యాక్టివిటీస్ ఉన్నాయి మీ ఉన్నాయి
మమ్మీ
ఇన్ ఏయ్ ఏయ్ ఏంట్ వై ఆర్ యు వై ఆర్ యు మెన్షన్ జస్ట్ షటప్ వై ఆర్ యు మెన్షన్ ఏయ్ వై ఆర్ యు మె చ్చిన్ రిలేషన్షిప్
ఓకే ఓకే ఫర్ గోత్ ఇట్
ఓకే ఇంక్ ఆ ఏం యాక్టివిటీస్ ఉంటాయి స్కూల్లో
స్కూల్లో నా స్కూల్లో అంటే మాకు కామన్ గా ఉండేదంటే మ్యాథ్స్ డే సైన్స్ డే అవే
ఓకే ఓకే ఎనా ఓకే ఓకే
సరే టై అయిపోయింది కట్ చేస్తున్నా ఫోన్